హలో సిస్ర్ ఆ సిస్టర్
ఇంకా ఏం చేస్తావు నువ్వు ఇంటి దగ్గర మరి
ఈ ముందే సిస్టర్ ఏం లేదు నార్మల్ గా దీనికన్నా చదువుకోవడం లేదంటే ఖాళీ ఉంటే బోరు కొట్టినప్పుడు ఫోన్ చూడ్డం అంతే
ఏమైనా జాబ్ ట్రై చేసుకోపోయావ్
ఇంక ఏం జాబ్ ట్రై చేయాలన్నా హెచ్ వైడికి రావాలి సిస్టర్ అంత దూరం అంటే ఇంకామ్ మా వాళ్ళు పంపించారు ఇంగ మనం సిటీలో ఉండలేము ఒకరు కదా అట్లా
ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నావ్
సి ఇ సి
ఆహ ఇంటర్ లో అది వొకేషనల్ కోర్స్ తెలుసా
ఆ తెలుసు తెలుసు బాగానే ఉంటది కదా
ఆ అందులో ఓ ఏ గ్రూప్ తీసు తీకున్నాగానే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోంగని ఆపేసా
అవునా మరి సెకండ్ ఇయర్ ఓపెన్ గా కంటిన్యూ చేయకపోఇల్లు
చేద్దాం అనేసరికి మా బాబు అందిండు
అవునా ఏం కాదు బాబు పెద్దవాడు అయ్యేసరికి అయినా కూడా నెక్స్ట్ ఇయర్ పెట్టు కోండి పెట్టే ఎగ్జామ్స్ ఒక ఎగ్జామ్స్ ఒక సిక్స్ సిక్స్ మిక్స్ సబ్జెక్ట్స్ ఉండేది
ఆ
ఇంకేంది ఒక సిక్స్ డేస్ వెళ్ళి మీ సార్ని తీసుకొని వెళ్ళి రాసి కండి ఏమవద్ది ఇప్పుడు ఒకేషనల్ అంటే వకేషనల్ అంటే ఇప్పుడు హాస్పిటల్ సైడ్ వెళ్ళినా కూడా బాగానే ఉంటది కదా
అది ఎంపిహెచ్ ఎంపిహెచ్ డబల్యూ తీసు తీకుంటే అది నేను ఓయ గ్రూప్ తీసుకున్నా ఆఫీస్ అసిస్టెంట్ షిప్ ఉంటంది కదా
అవును అవును అట్లున్న కూడా ఇన్కమ్ బానే పోతుంది
కంప్యూటర్ గీట్లా నేర్పిస్తారు టైపింగ్
అవును అంటే రి అదేండిది రిసెప్షనిస్ట్ గా కూడా చెయవచ్చు
ఆ
అదే చూసుకోం సిస్
ట్రైనింగ్ తీసుకోవాలి కోర్స్ అది ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మొత్తం నేర్చుకుంటే
నేర్చుకుంటే బెటరే
అదే మా బాబు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఏం కాదు
అవును బాబు కొంచెం పెద్దవాడయి అే వాళ్ళ తెలివి వాళ్ళకిొస్తే ఏం కాదు
అమ్మ వాళ్ళు తీసుకెళ్తారంటేనా కొంచెం పెద్దగా అయితే ఇక వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారంట
అవునా మీ పేరెంట్స్ ఏం చేస్తారు
అంటే మా డాడీ మా దగ్గర ఉండడు మా మమ్మీ ఇంటి దగ్గర దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటది
ఓకే అంటే వీలేజ్యినా
అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గేదెలు ఉంటే వాటికిెళ్ళిద్ది లేకపోతే ఇంటి దగ్ర దగ్గర ఉంటుది
అే ఫార్మింగ్ ఉందా
ఆ ఉంది పొలం ఉంది
ఆహా ఉంటాయి పర్లేదు ఇంకేంటి బాబు మంచిగా విలేజ్ లోనే చదువుకుంటాడు
హ నా మా అక్కకి ఇద్దరు ఆడపిల్లలు మా అక్క నేను మా అమ్మకి
అవునా అక్క కూడా ఉందా మీకు బ్రదర్స్ ఉన్నారా ఏమన్నా
బ్రదర్స్ లేరు ఓన్లీగా మేమిద్దరమే సిస్టర్స్
అవునా మేము కూడా ముగ్గురం సిస్త చ్చారు నలుగురమ్మే మొత్తం
అవునా
అవు
అ మా సిస్టర్ కూడా ఇందులో చేస్తుంది కార్యాలు
అవునా వచ్చాయండి నా తనకు కాల్స్ మరి
అని అయిపోయిన ఎప్పుడో మాట్లాడేసింది తను వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకందులో ఇద్దరు వాళ్ళతోోటి అను వచ్చితా ఉంది కదా
అవునవును
నాన్న తోటి నాతోటి మాట్లాడింది
ఓహో
అమెను అయిపోయింది ఆమెనే నాకు అచ్చితనం భరిస్తే తనతో మాట్లాడినా కాదు అంతే ఒక కాల్ మాట్లాడే దన తటి
ఆ మీ సిస్టర్ కూడా మీతో పా మీ సైడే ఉంటారా
ఆ వాళ్ళు బాల్ నగర్ సైడ్ ఉంటారు చాలా దూరం మాకు
ఆహ ఇంకా మీ సిస్టర్ కూడా హౌస్ వైఫే అనుకుంటా
ఆ హౌస్ వైఫ్ ఏమ ఇంటి దగ్గరే ఉంటది ఇద్దరు ఆడపిల్లలమ్మా అక్కకి
పవ లోనే చ తరా సిస్టర్
ఆ ఇక్కడే చదువుతారు ఇప్పుడైతే ఆ అంగన్వాడికి వెళ్తారు
చిన్న వాళ్ళే అయితే
ఒకమెకి ఫోర్ ఒకకి త్రీ
మరి సిటీ అంతా బాగుంటది సిస్టర్ చిన్న పిల్లలు ఎల్ళ ీ రాగలుగుతారా
ఆ కంటే హైటెక్ సిటీ సైడ్ అయితే కష్టం
అవునా
హైత్ నగర్ ఇటు సైడు ఎల్బి నగర్ ఇటు సైడ్ అయితే ఇంకా
అంటే మీ సిస్టరే తీసుకొని వెళ్ళి తీసుకొని వస్తందా ఇంకా
ఆ వాళ్ళకి దగ్గరే వాళ్ళు ఫోన్ చేస్తారు అంగన్వాడిీ వాళ్ళు తీసుకెళ్ళడానికి అప్పుడు వెళ్తుది
అవును
వెళ్ళి తీసుకొస్తంది ఫస్ట్ మార్నింగ్ టెన్ లోపు తోలు వస్తది మళ్ళా తర్వాత వాళ్ళు ఫోన్ చే స్తారు టూ థర్టీ క అయినా త్రీ థర్టీకి ఎట్లా
ఆ
తీసుకొస్తది
అంటే ఇద్ద ఇద్దరు పిల్లలు అంగనవాడి నేన
ఆ ఇద్దరిని పంపిస్తుంది
ఆ ఓకే
వాళ్ళ సైడ్ మంచిగా గవర్నమెంట్ స్కూల్ ఉంది
అవునా అంటే ఇప్పుడు మీరుండే ఏరియా కి లేదా
లేదు మా సైడ్ స్కూల్ లేదు అంగన్వాడీ లేదు
అవునా
దూరం ఉంద అనుకుంటా ఉందేమో కాని దూరం అనుకుంటా ఎటు సైడ్ అయితే లేదు
ఓహో
మా అక్క వాళ్ళ సైడ్ దగ్గర పట్లనే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ స్కూ లు
అన్న ఎంతైనా దగ్గరే ఉండాలి సిస్టర్ చిన్న పిల్లలు అంటే వెళ్ళి రావడాన్ని నేను
దేవాలళకి మం దేవళ ఒకటే గల్లీ వాళ్ళ కా గల్లీ లాస్ట్కే ఉంటాయి స్కూల్
ఆహా ఇంకా మీ బాబ కూడా ప్రైవేట్ జాబ్ అయినా
ఆ
మీ బావా మీ సిస్టర్ వాల్ళ హస్
ఆ మా మామయ
మామయ్య
ఆ అంటే అమ్మ వల్ల బాబాయి కొడుకిచ్చ
అంటే దగ్గర వాళ్ళు కదా కొంచెం మంచిగా చూసుకుంటారు దూర అమ్మల అయిత అసలు ఇవరు నను అమ్మలో ఏ అన్నాలో ఏ తెలివదు
ఆ
మనం అడానికి ఏం ఛాన్స్ ఉండదు ఇంకా మనమే పైగా వాడాలి
దూరం వాళ్ళనీ చేసుకోవాలంటేనే భయం అయితది ఎవరికైనా
ఇంకా ఏ రోజులలోనైతే ఇంకా సామస్త భయం చేస్త సార్ ఒక్కొక్క న్యూస్ చూస్తా అంటేన అయితే
ఎవరు ఏం చేస్తారో అర్ధమే కావట్లేదు ఏ టైమ్ లో ఎట్లుంటారో అర్థమే
ఊ ఎప్పుడసలు ఏట్లా రియాక్ట్ అయితారో తెలివట్లే
ఆహా
కానీ అంత ఆ
మీ సిస్టర్స్ మ్యారేజ్ అయిందా
ఎస్ ఇంకా నేన్ సెకండ్ ఇంకొక్క ఆము ఉంది ఇంకా తమ్ముడు ఉన్నాడు చిన్న
ఆహా
ఫోర్ మెంబర్స్
అబ్బాయి కోసం ఉంచుకున్నారేమో మీ మమ్మీ వాళ్ళు
ఆ అవును
మా సిస్టర్ కూడా అంతే ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలనే అబ్బాయి కోసం ఉంచుకుంది
ఉంచుకుని చేపించుకోవడమే బెటర్ సిస్టర్ అసలు అమ్మాయిలు అయితే ఏంటి అబ్బాయిలు అయితే ఇంకా ఏంటి ఈ రోజులలో అస సలు వాళ్ళని పెంచడమో కష్టంగా ఉంది
అయినా ఈ రోజులు అబ్బాయిలు అంతగానే ఎవరు అన్ తేగానన్ చూసుకుండేది మ్మ్ ఆడపిల్లలు చూసుకున్నంత కూడా అబ్బాయిలు చూసుకు
చూసుకోవ్ ట్లేర అని
ఇంకా అమ్మాయిలే జాబులు చేస్తారు అబ్బాయిలు గాలికి తీరుగూడె సరిపోతుంది మాకు ఆడపిల్లలుగా ఆడపిల్లలు కావాలన్నల్లకి ఏమో అబ్బాయిలనే ఇస్తాడు అబ్బాయిలు కావల్ల అన్నల్లకేమో అమ్మాయిలుని ఇస్తాడు
అవును సిస్టర్ మా సైడు కూడా అంతే ఒక్క వార్లో అయితే ఫుల్లూ రిచ్ మా సైడ్ అ బాబు మ్మ్ ఉహు పాప కావాలి పాప కావాలి అని ఆహా బాబునిచ్చిండు
హ్మ్
ఇంకొకరు అంటే వాళ్ళు అసలు కూళ్ చేసుకుంటేనే బ్రతుకుతారు సిస్టర్ అట్లా పపం వాళ్లకి ఇద్దరు ఆడపిల్లలే
ఆ ఆ
మళ్ళీ ఇంకో నెక్స్ట్ కాన్సివ్ అయింది అది అది చూపించుకున్నారు చెక్ చేపించుకుంటే ఆమె ఆడపిల్లనే
అవున
ఇంకేం చేస్తారు
అక్కడ మా దగ్గర ఒక ఆమె ఏస్టి అక్క ఉంటాది ఫస్ట్ పాప తర్వాత ఐదు కాన్పుల తర్వాత ఒక అబ్బాయి పుట్టిండు
అమ్మో అంటే ఇప్పుడు ఐదు మంద్ ఐదుగురు పిల్లలు ఉన్నారా తీపిచ్చి ఏసుకున్నారా కానీ అట్లున్నా కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి
మ్మ్ కానీ ఆ తీ తిప్పించుకో అబర్షన్స్ ఒక్కటి అంటే ఏదో అను
ఆ ఐదంటే అదే కదా ఇప్పుడు తెలవల్సి ఇస్తారు వాళ్ళకి
అదే అందర అబ్బాయి కోసం అట్లా చేస్ ఉ
అసలీ ఏముంది ఈ అబ్బాయిలలా అర్ధమే గాదు
అహూ
ఏమి ఇక సాలు అసలు విషయం పక్క పెడితే అమ్మో బాబొయ్ వాళ్ళు చేసే ఆరాచకాలకే భయం అయితుంది
అప్పట్లో మా వొళ్ళు ఎగ్జాంపుల్ మా పిన్ని ఉంటది
అవును
కి ఒక పాప ఒక బాబు బాబుని మంచి గార్భం చేసేది అమ్మాయినేమో ఊకె కొట్టేది తిట్టేది కానీ ఇప్పుడు అమ్మాయి జాబ్ చేస్తుంది బాబు ఏమో తాక్కుంటా తిరుగుతుండు ఇప్పుడు తెలుస్తుంది ఆమెకి
ఇద్ద ఎంత బాబయినా పాపయినా ఇద్దరిని
ఆ కాద్ అట్ల కాద్ అబ్బాయి కే మో డబ్బులు ఎంతంటే అంత ఇచ్చుడు అమ్మాయిని కొట్టు చిన్న అప్పటి నుంచి హాస్టల్నే వేసింది అమ్మాయిని అయితే
అయ్య ఆ సిస్టర్ నే నేను కాల్ చేయనా
ఆ చె్యండి
మ్